హలో
వ చెప్పం
టైమ్ నేస్తున్నావురా తిన్నావా
తిన్న
ఏం కూర అండుతున్నావ్
ఎక్కడ
కొండ వచ్చా
ఆ
యెట్లా చేసినవ్ చెప్పు
నే ఎట చేస్తారమ్మా మే విద ఎట చేయాలం
తెల్వదు చెప్పు
ట్యై ఆంత హార న షి ఎ అయని గుడ్డి కారం వ ఉప్పేసి
అవునా ఎన్ని గుడ్లు తీసుకున్నావు
పో ఇంట్లో ఉండనే ఉంటాయి ఇప్పుడు
ఎన్ని కొట్టినవ్ అది
ఒకటే
ఒకటేనా
ఎప్పుడు తింటేప్పుడు చేసుకోవాలి మళ్ళీ
ఓ అవునా ఇంకా మరి ఎంత వరకు వచ్చింది వర్క్ ఎడిటింగ్ యూట్యూబ్ అయినా ఎడిటింగ్ అయినా
స్టార్ట్ కావాలి ఇంకా స్టార్ట్ చేయాలే
ఆట్ చేయ్యలేదా ఆ కోడి పిల్లలు అట్లనే ఒత్తుకుంటాయా
వర్సం వచ్చే సౌండ్ కి పడుతున్నా
ఇంకా వస్తుందా మీ సైడ్ వర్షం
ఇప్పుడేం రాట్లే ఇప్పుడు తగ్గింది
మ్ మా సైడ్ కూడా తగ్గింది
నా కూడాన్న మొత్తం పోయింది లే ఇటులేదు
ఏంటిది అవును మాసైడు కూడ అవును నల్గొండలో మొత్తం బాగు ఏమంటారు గయ బీర్ సీస్ లు కొట్టకపోతున్నాయి అవునా
ఏ ఉనియకే వెస
నేను నిన్న రీల్స్ లల్లో చూసిన నలుగొండ లొ ఎట్లుంది వాతావరణం అది ఏమన్నా వాగులు ఇట్లా ఉన్నాయా
నల్గొండ లో ఏవైనా వాగులు ఏమోనాకవపడల నల్గొండ ఆ పాణలు చెరవొకటి ఉంది అది
నేనన్నది కావమంటారు గల్లీలలో ఇట్లా వరదలు ఉంటాయి వరదలు రావా ఆ ఆ అట్లా
ఉన్నాయి
అట్లా అది మరి నేను రీల్స్ లో చూషినా అది నల్గొండ నా మరి మునుగొడొ తెల్వదు గానీ యమ్మ మస్తు నీళ్లు పోతునయ్ అందులో బీర్ సీసాలు కొటుకపోతున్నాయ్
ఉమ్
హుమ్
అ
అట్ల
తప్పా..
ఏం లేదంటున్నా ఏం లేదంటున్నా
అవును ఒక్కదానివి ఉన్నావా
నె ఒక్కడనే ఉన్నా
మ్ హుమ్మ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అంటున్నావ్ ఒక్కదానివి
మేం చేస్తాంమ తినేదేముంది ఏం చె నాక్ ఫోన్ చూసుకుంటా కుసూడు గంతే
మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా
వర్షం వస్తుందని వర్షం వస్తుందని ఎటుబొలు
మీ ఫ్రెండ్స్ ఉంటారా నీకు అసలు
ఎందు కుంటరు
ఆ అదే ఉంటారా ఉండరా ఏమో నువ్వు అసలు పోతావా అని డౌట్ వచ్చింది నాకు
యాడికి
ఫ్రెండ్స్ ని కలవడానికైనా ఆడుకోవడానికైనా
ఇహ వర్షం వస్తుండం గ త పోత్రం ఇంకో పని జరుపోద్ది నాకు పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మీకు పోతే నైట్ పదయ్యే నైట్ ఎనిమిది తొమ్మిది ఏంటి
ఓ అవునా మీకు బయట ఇట్లా రేకులు లేవా కూర్సోవడానికి
బయటే నుంచున్నా
మరి ఇట్లాకోవచ్చుగా
ఎందుకు
ఏం లేదా కొట్ ఒక్కటే కొ పేల సౌండ్ వస్తుంది అందుకు
కరెంట్ లేదు
మా సైడ్ కూడా లేదు మీ సైడ్ కూడా లేదా
నా శ్వాస పోది అని
ఇప్పుడు వర్షమేమీ వస్తలేదు మా సైడు అది చెట్టు కొమ్మలు ఇరు తినే అంట అట్లా బంద్ చేసింరు
ఉ వచ్చిందంట
ఏంది
వర్షం వస్తుంది అని మానేసిరు
ఆహా మా సైడ్ వర్షం వాకి కూడా చాలాసేపు అయితుంది
ఉహు
కోమల్లు అయ పడ్డాయ అనమాట దానికి కరెంట్ ఆఫ్ చేసి ఎప్పుడోస్తాదో ఏమో కరెంటు
ఉ
ఏ కరెంట్ వచ్చిందబ్బా
ఉహు ఏం వస్తే
కరెంట్ వచ్చింది వచ్చింది బానే
ఏం చదువుకువు కరెంట్ వస్తే చార్జింగ్లేన్న ఫోన్లా
చెప్తున్న జస్ట్ చెప్తున్న కరెంట్ వచ్చింది అని
ఉహు
ఆ ఎవరైనా ఫ్రెండ్స్ టచ్ లో రా మీ ఇంటర్ అయినా టెన్త్ అయినా డిగ్రీ అయినా ఇంకా మీ కొలీగ్స్ అయినా
ఉన్నారు
హోలోరు
ఆ
చాలామండ్రు
అవునవు మాట్లాడతార రోజు
ఏముండదు అలా గ్రూప్ ఉండది
ఆ
ఉ ఇప్పుడు ఏదో ఒకటి
మీ వాయిస్ సరిగ్గా వస్తాలేద అబ్బా మంచిగా మాట్లాడు
సిగ్నల్ లేదా
ఉమ్ మీ సైడ్ సిగ్నల్ లేదు
అదే అనుకుంట మరి వాయిస్ మంచిగా రాట్లేదు అంతేగా
అది కాదు ఇగో ఏమంటారు ఊక మి కోడిపిల్లల సౌండే వినపడుతుంది అల్లా
ఓ
అందుకని ఇంట్లోకి పో అని చెప్తున్నా
ఉ
ఆ మీ కోడలు ఏం చేస్తుంది ఎట్లా మంచిగా ఉందా మీ కోడ
ఆ
మీ అక్క ఏమి వర్క్ చేస్తది
హ
మీ అక్క ఇంటి కాడ ఉంటదా వర్క్ చేస్తదా
ఓరు అక్కనా, అత్తనా
ఒక్క అక్క
ఇ ఇట్కన్నా
ఇస్తదా ఇంక మరి
ఇంకేమ్లే
ఏదో ఒకటి చెప్పబ్బా మళ్ళా ఇంకేమన్నా టూర్స్ ప్లాన్ చేస్తుర్రా
చేద్దాం
ఇప్పుడే ఈ సారెటు పోతరు
ఉ మో అనిపిస్తు బోడు ఎందు
లాంగ్ ఓ తిరుపతి కాకుండ
న మజు కా శుక్రవారం శుక్రవారం సోమరం సెలవు పెట్టిన మనకు నాలుగు రోజులు సెలవులు వస్తాయి ఏడుకన్న పోచ్చిగా
ఆహ
సెకండ్ సండే ఉన్నప్పుడు ఫ్రైడే రోజు మండే రోజు సెలవు పెడితే కథమంది
మల్ల పోరాదు
డబ్బులు బేస్సావ డబ్బులు మరి
నువ్వే సంపాదిస్తున్నవ్ కాబ నేనేట్లిస్తనే
ఖర్చులు అటె ఉంటాయా సంపాదించేటటే
పెట్టొద్దు మరి
పెట్టొద్దంటే పెట్టొద్దంటే నేనేం పెడ్తలేను
ఆ
అ సేవింగ్స్ అలేనా మళ్ళ అయి కడితిమి అపోని
ఎంత నీ శాలరీ
మంత్ ఫిఫ్టీన్ థౌసండ్
ఎంతమ్ మరి ఎంతెంత కట్టాలి దేనికి ఎంతెంత కట్టాలి
దేనికి కట్టేది
అదేమో కట్టాలన్నావు కదా దేనికి ఎంతెంత కట్టాలి
నా ఇన్సూరెన్స్ అదు ఇయర్లీ
అవును ఇంగనీకేముంది ఇంకేం లేదుగా
మొన్నే ఇది కట్టింది మరి
మ్మ్ హ్మ్
ఇప్పుడేం లెవ్వు అమ్మవారికి పెట్టపోని కదా
ఆహా ఆ అబ్బాయి స్పెట్స్ పెట్టుకుంటాడు చూడు ఆ అబ్బాయి ఏం చేస్తుండు
ఏమో నీకు అదే పని అయినట్టు ఉంది చేసుకో ఇగ
పెండు ఫోన్ చేయడు
మన్సు
మ్మ్ హ్మ్ ఎవ్వరి పనాళ్ళదేన
అంతే మరి
మ్మ్ హ్మ్ మన్న అనుష మరి ఎగ్జామ్స్ రాసిందంట
ఏమో
పేదో నాకు
ఎవరు
ఒక అబ్బాయి చెప్పిండు నాకు
ఇప్పుడు పేరు
ఆ అబ్బయ్ పేరు సాయి అని చెప్పిండు
నీయమ్మ ఇపుడు పీరెడ్లు ఉంటయ్
అనుషా అది మరి బ్యాక్ లాగ్ ఊ
పెద్దింటికి రార్
ఏం కాదులే
అద
ఓ ఏ అవ్ అట్లా వస్తయి మరి ఊగే ఈమె వేరేటోళది ఎట్ల చెప్పాలి మరి
మీ దగ్గర ఉంచి పోయటోన్ని
ఆ
అట్ల ఏం లే మొన్న చెప్తివి కదా అట్ల చెప్తావేమొనని అడుగుతున
ఆహా ఆ అబ్బాయ్ చెపిండు నాకు
యా
ఆ అబ్బాయి సాయి చెప్పిండు అనుష కూడా బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాస్తుందని ట్ట రొండు అని చెప్పిండు
వన్
ఇంకా అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నప్పుడే నేను ఫోన్ చేస్తె చెప్పిండు
ఊ
ఊ అన్ష కూడా రాస్తుందంటా ఆమె
ఇవు
ఆ సరేలే మరి